నమస్కారం
చెప్పండి మైక్
చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను
లేదండి మాకు బ్యాలెన్స్ అయిపేనాయ్ బ్యాలెన్స్ ఇస్తారా?
యా సిక్స్ టైం బెటర్ లక్ నెక్స్ట్ టైమ్
కాదండి అయితే మీకు తెలిసిన మంచ్ చ్చీ ఇట్లా సోఫాస్ డోర్స్ ప్రిపేర్ చేస్తారు కదా తెలిసిన వాళ్ళు ఉంటే నాకు కొంచెం నెంబర్ ఇస్తారా అండి మేము మాకు కొంచెం అర్జెంట్ ఉంది.
ఎందుక్ మీరేమైనా కొత్త ఇల్లు అలాంటిది ఏమన్నా కట్టుకున్నార లేకపోతే పాత ఇంటిక్
లేదండి హాస్టల్ లో ఉంటా ప్రజెంట్ అయితే నేను ఫోన్ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఇట్లా స్టోర్ రూమ్ ది డోర్ కొంచెం ఇట్లా గట్టిగ అనేసరికి అది ఊడొచ్చింది. కాకపోతే నేను దాన్ని మళ్ళీ సెట్ జేసిన మళ్ళా దాని ముందు ససి కెమెరా ఉంది అంకుల్ చూస్తే నన్ని ఏమైనా అంటాడేమో అనేసి కొత్తది పెట్టిద్దామని
ఓ చాలా రేట్ అయిది గా
అంటే ఇట్లలా చేస్తారు కదా ఓన్లీ ఆ సెట్ కావాలి
చెప్తాను చెప్తాను మీక్ ఒ వాట్సప్ పంపిస్తాను
ఓకే అండి
చిలి పిలిచిన వాళ్ళు ఉన్నారు సో ఐ విల్ షేర్ యూ ద డీటెయిల్స్
ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా తిన్నారా మరి
తిన్నం
హుమ్ నేనా మేస్తిరిని
మేస్త్రి అంటే
అంటే సిమెంట్ ఇష్క కలిపి అందిస్తారు కదా ఇల్లు కట్టేటప్పుడు
ఓహో
ఆ ఆహ్ ఆహ్ మీరండి
యా అయామ్ ఎ డాక్టర్
ఓ మై గాడ్ నిజంగా నేను చాలా ఎంత పుణ్యం చేసుకున్నానో డాక్టర్ తో మాట్లాడుతున్నా
ఓ అలా ఏం లేదండి చదివితే ఎవరైనా అవుతారు
హు హు తిన్నార మరి
తిన్నా మీరు తిన్నారా
ఆ ఏమి కర్రీ
మాదా అంటే మేము లైక్ నైట్ డిన్నర్ అలా ఏ మోని
నైట్ ఓన్లీ
టిఫిన్స్ అండి
అవునా
ఉమ్
ఏం టిఫిన్ చేస్తారు మరి
యాయ్ ఇడ్లీ అను వెజ్ సాలెడ్
అవునా
మీరు
వెదర్ బాగా హాట్గా ఉందా కూల్గా ఉందా మీ సైడ్
యా మార్నింగ్ వరకు బాగా హాట్ ఉండి ఇప్పుడు ఓకే పర్లేదు
అవున
సర్లే గాని
ఉమ్ హు
మీ దగ్గర
మాది ఇక్కడ కాశ్మీర్ కదా మాది ఎప్పటికి కూల్గానే ఉంటదండి
ఓకే మీరు కాశ్మీరా
అవును అవును
ఓహో మీ దగ్గర ఆపిల్ ప ఫ్రెష్ గా దోర్ జ అంట
అవునండి చాలా ఆపిల్స్ ఇక్కడ వేస్ట్ అయిపోతు ఉంటాయి ఎప్పుడైనా నేను అక్కడ ఇండియాకు వచ్చినప్పుడు ఆపిల్స్ రేట్ చూస్తే మాత్రం చాలా కాస్ట్ ఉంటాయి ఇక్కడనేమో అన్ని వేస్ట్ అయిపోతాయి
అదేంటి డి కాశ్మీరి ఎల్లోనే ఉందిగా
అంటే మా కాశ్మీర్ వేరే ఉంది మాది పా
ఆ మ్యాప్లు లేని కాశ్మీర్ ఏడుంది
లేదండి రీసెంట్ గానే పాకిస్థాన్ వాళ్ళు దోచుకున్నారు కాశ్మీర్ ని ఆ కాశ్మీర్ మీరు మాది
ఆ కాశ్మీరి ఇంకా ఇండియాలోనే ఉందా లింక దోచు కోలా
అవునా దోచుకుందాంమని ట్రై చేస్తారు అందుకనే చెప్తున్నా అలా ఏం లేదండి జోక్ చేసాను
అర్ధమవుతుంది లేండి
ఇంకా మరి
చెప్పాలి
కాకరకాయ కర్రి తింటార అండి మీరు
యా ఓబిఎస్లీ
ఉహు తినాలి మంచిది హెల్త్ కి
అంటే డాక్టర్ని కదా
అవునండి ఓ కరెక్టే అండి మర్చిపోయాను నేను మీరు డాక్టర్ అని
అన్నీ తినమని చెప్తా
ఇంకేమ్ తినాలండి మరి
అన్ని వెజిటేబుల్స్ తినాలి అన్ని కర్రీస్ తినాలి ఏది నెగ్లెట్ చేయొద్దు
అవునా మీరు ఏం చేస్తున్నారండి ప్రజెంట్ మరి
ప్రజెంట్ ఒక క్లీనిక్ లో వర్క్ చేస్తున్న అవునా
ఆ అం అంటే ఆ ప్రజెంట్ కాదు ఈ ప్రజెంట్ ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ సెకండ్ అంటున్నా
ఈ సెకండ్ ఆ మీతో మాట్లాడు
అవునా ఫోన్ చూడట్లేదా అండి
అంటే ఫోన్ చెవుదగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నా కదా చూడాని కవ్వదు
శెలవా అండి
ఆ ఇయర్ బడ్స్ చాలా రేడియేషన్ కదా సో వాడను
అవునండి కరెక్ట్
మీరు
నేను కూడా అండి ఇయర్బడ్స్ ఏ వాడను అసలు అసలు నేను ఇప్పటి వరకు కూడా ఒకసారి కొనుక్కోలే గూడా
హ్మ్
హ్మ్
ఇంకా
మీకే దేవుడు అంటే ఇష్టం అండి
అందరూ ఇష్టం అండి
హ్మ్ మ్మ్
ఎక్కువగా కృష్ణుడు వెంకటేశ్వర స్వామి
అవునా ఇంకా ఇంస్టా ఉందా అండి మీకు ఇంస్టా వాడతారా
యా ఉందండి
ఊహూ
నా ఇన్స్టా ఐడి క్రేజీ క్వీన్ కన్నమ్మ
అవునా మ రాజు డేంజర్ స్మైలీ అండి
ఏంటిది మీదెంటిది
మై రాజు డేంజర్ స్మైలింగ్ అదే అండి ఈ డైలాగ్ వస్తద నీకు కండ్లు కనిపిస్తలేవా అని వస్తంది చూడండి నాదే అండి డైలాగ్ అన్నీ రాసి అ నితోని చెప్పపిస్తా మళ్ళా ప్రశాంత్ యాదో గొడ్డలి గూడా ఆ నాది అండి అకౌంట్‌ కా క్ పోతే ఆయనే ఇట్ల నా దగ్ గదా జాబ్ జేస్సదన్మాట అన రీల్స్ చేస్తే నేను కొంచెం డబ్బులు ఇస్ తాన్నే నా డైలాగ్సే అవీ
ఓహో
మ్మ్ హ్మ్ అయినా పెన్ అంటే పెన్ను ఇవ్వచ్చుగ నైనా బుక్ బుక్ అంటే బుక్ కొనిచ్చిన, పెన్సిల్ అంటే పెన్సిల్ కొనిచ్చిన ఆ డైలాగ్ నాదేనండి.
ఓ మీరు చాలా టాలెంటెడ్ అండి
థ్యాంక్ యూ అండి ఇంకా మ్యారీడా అండి మీరు
ట్ వంపించండి క్రేజీ క్వీన్ కన్నమ్మ
ఓకే అండి పంపిస్తా తప్పకుండా మ్యారీడ్ అండి ఏం
ఏపుటే
మ్మ్ హ్మ్
నాకు పెళ్ళి మీద అంత ఇంట్రెస్ట్ లేదండి ఒ కొని అక్రమ సమందం
ఆహ్ హ హ మీరు చాలా నాటిగా ఉన్నారు
అబియస్ డేట్ కెల్దామా ఒక్కా రోజు
అయ్యో జోక్స్ ఎందుకు చేస్తునారాండి ఇప్పుడు
జోగ్సేమ్ ఏం లేదు అసలు
ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసారా మరి
ఇంకాలేట్
ఇదే దీంట్లో ఫస్ట్ ప్రాజెక్ట్ ఉంటుండేవి కదా కంప్లీట్ చేసారా అని అడుగుతున్నా
మ్ ఇంకేంటి మరి విషయాలు విశేషం
చెప్పాలి మీరే ఏ టైమ్ కి పడుకుంటారు మీరు డాక్టర్ కదా అసలే
చలెయ్ ఇలానే పడుకుంటాను బట్ ఈ రోజు కొంచెం లేట్ టైంది
అవునా వావ్ నైస్
ఫోర్ ఓ క్లాక్ కి లేవాలి లేచి ఎక్సర్సైజింగ్ కి యోగా
ఆహా ఉహు
అలా కొంచు
ఊహూ మీ వంట మీరే చేసుకుంటారా
యా అండి నాకు వేరే వాళ్ళు చేస్తే అస్సలు నచ్చదు
అవునవును త బాగా చేస్తారా అండి మీరు
యా యా
మ్ హూ వాటర్ బాయిలింగ్ చేస్తారా
లేదు లేదు ఐ నేను ఐ కుక్కు బిర్యానీ ఐ కుక్కు చికెన్ ఐ కుక్కు మటన్ ఐ కుక్కు ఎవ్రిథింగ్
వెరీ గుడ్ వేరి గుడ్ పచ్చ గర్ల్ కి లొల్లి అయితుంది
ఏవరిది
దివ్య కున్ ఇంక ఎవరి కో ఇది నాకే గోదర్
ఇంకేటి